అ
చెప్పండి
ఇప్పుడు మన సాంప్రదాయాల గురించి మాట్లాడుతున్నాం
చెప్పండి
సాంప్రదాయాలు అంటే ఇ మన కల్చరు మన తెలంగాణ ఇవి మనకు అలా అలా పలో ఏ సాంప్రదాయం పాటిస్తారు ఏవిధంగా మీకేమన్నా తెలుసా
పెళ్లిళల్లో అంటే
మ్మ్ పెళ్లిళ్ళో మనము లాంగ్వేజ్ మా బ్రదర్ సిస్టర్ ఆబ్బాయి చెడి అడ కసాల వచ్చిన తర్వాత హలో
హా అబ్బాయి
ఈ అమ్మాయి ఫిక్స్ చేసుకుంటారు
ఆ మాట్లాడుకోవడం
ఫిక్స్ చేసుకున్న తర్వాత ఎంగేజ్మెంట్ అనేది పెట్టుకుంటాడు
ఒకరి ఇంటికి పోయి ఒకరు
ఆ ఆ అల్లకు చీరలు వస్త్రాలు పట్టు వస్త్రాలు అవన్నీ తీసుకుంటారు
అవును ఫస్టు పెళ్ళి కూతురికి బట్టలు పెడతారు పెళ్లి కొడుకు తరుపున బట్టలు పెడతారు తర్వాత మనకి ఇక పెళ్లి పనులు స్టార్ట్ చేయడానికి కార్డ్స్ కొట్టిస్తారు
హ్మ్
పత్రిక పెట్టుకొని తర్వాత బంధువులకి ఫ్రెండ్స్ కి పంచుతాం
మ్మ్
ఇంట్లో కూడా మయి ఇల్లు మొత్తం పెయింటింగ్స్ వేసుకోవడం గడపలకి ముగ్గులు వేసుకోవడం మ్మ్ ఇంట వేసుకోన్నాం ఆ అందరు బంధువులు పీల్చుకోవడం బట్టలు షాపింగ్
ఆ జ్యువలరీ కొనుకోవడం హ్మ్
హ్మ్ తర్వాత పెళ్లి ముందు రోజు ఓ ఇక్కడ కూనాలువాడతారు పెళ్లి కూతురుని చేస్తారు
వెళ్ళికూతురుని
చేసి
బంధువులు బట్టలు పెడతారు పెళ్లి కూతురికి
హ్మ్ తరువాత
కూరలు ఎక్కడ అంటే ఫస్ట్ కుండలు తీసుకొచ్చుకుంటారా అడికి హ్మ్ కుమారోల దగ్గరకి పోయి తర్వాత
అచ్చి అ అందరూ కలిసి మళ్ళీ బావి దగ్గరకు పోయి వాటర్ తీసుకొని వస్తారు వాటర్ తీసు తీసుకోనివచ్చి అక్కడ పెడతారు ఆ రోజే అక్కడ ఇంకా ఇట్ ఆ పెళ్ళికి సంబంధించిన జీకరపైయడం పిరిపే చేయడం ఆహా తలంబ్రాలకి ప్రిపేర్ చేయడం ఇంకా ఐరన్ తీసుకురావడం
తర్వాత పెళ్ళి కొడుకొని తీస్కరావడానికి పెళ్లికూతురు ఇంటి నుండి పెళ్ళికొడుకుని తీసుకుని రావడానికి పంపిస్తారు కదా సాంప్రదాయం అన్నది ఇట్లా కొనసాగించి ఉంటది. మళ్ళా వీళ్లకు రెస్పెక్ట్ ఇచ్చుకోవడం అల్లుని కాళ్ళు కడగడము ఇవన్నీ సాంప్రదాయాలు అక్కడ మంచిగా ఆ చీర కట్టుకోవడము మన మంగళ సూత్రం అనేది సాంప్రదాయం పసుపుతాడు వేయడము బొట్టు పెట్టుకోవడము మన సాంప్రదాయము ఆ రోజు ఆ ఈ పట్టు వస్త్రాలు కట్టుకోవడము
అవును
ఇవన్నీ మన సాంప్రదాయాలు తర్వాత భోజనం వచ్చిన వాళ్ ళ్లందరికీ భోజనాలు పెట్టడం వివిధ రకాల పిండి వంటలు పెట్టడము. రకరకాల ఆ తెలంగాణ లో అయితే నాన్ వెజ్ ఉంటది. వీనికి తెల్దు
హ్మ్ ఇంకా
ఆ ఇంకా ఏమున్నాయి మన పండగలకు కూడా రెడీ అయితారు. అందులో గూడ అదే మన బతుకమ్మ పండుగ మన తెలంగాణ ఫెస్టివల్ దానికి గూడా మంచిగా రెడీ అయ్యి ఊరి చివర అందరు తీసుకెళ్లి ఆడుకుంటారు. అది గూడా ఒక సాంప్రదాయము ఒక మన తెలంగాణలో మాత్రమే బతుకమ్మ సాంప్రదాయం ఉంది అద్ అదే వా ఆ పండగ మేం జరుపుకుంటాం.
పూల పండగ
పూల పండగ అని నేను అంట్లేదండి అది మీరు
మా దగ్గర గూడా బతుకమ్మ పండగకి మంచిగా అందరం ఆడాళ్ళం కొత్త బట్టలు తీసుకోవడం పండగా కి అన్ని తెచ్చుకోవడం క్లీన్ చేసుకోవడం తొమ్మిది రోజులు బతుకమ్మ మంచిగా గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకుంటాం ఇక్కడ గూడా ఆ రోజు ఈవినింగ్ నుండి నైట్ దాకా అందరం గలిసి ఆడుకుంటాం తర్వాత ఆడుకున్న తర్వాత బతుకమ్మ ని బతుకమ్మ బతుకమ్మని నీళ్లలో వేసిన తర్వాత అంద్ అందరూ అందరూ
ఈ దసరా తె బతుకమ్మ ఎనిమిది రోజులకి అయిపోయినాంక దసరా రోజు పాలపిట్టని చూడ్డానికి గూడా పోతారు
ఉమ్ అందరం కలిసి పాల పిట్టని చూడ్డానికి పోతాం
పోయిన తర్వాత అందరు ఇ న్యూ ఇయర్ల పాల పిట్టా చూడు ఇక్కడ తెలంగాణ సాంప్రదాయం ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉండదు అన్కోకు ప్రత్యేకమ్ అదే మనకు మన స్పెషల్ గా జాతర ఉంటది ప్రతిఉర్లో సమ్మక జాత్ర జరుపుతుంటమ్ అది ఇది తెలంగాణలనే జరుగుతుది
మ్
అది కూడా ఎక్కడ లేదు అది తెలంగాణకి ప్రత్యేకం మ్ అసిలో అ బేసిగ్గ ఇది గీరిజన జాతర మ్ సార్లమ్మ వొస్తది ఓరోజు సమ్మక్క ఒక రోజు జాతర సాగుతది ఇంకొక రోజు వాళ్ళుమాన ప్రతిష్ట చేస్తారు ఇక పది నిమిషాలు దేవుడ్ ఆ దేవుడిని కొలుచుకుంటారు
మ్
ప్రతిలో జాతరనే జరుపుకుంటాారు ప్రతిదు వలో మూ డు ఊరు దగ్గ కలిపిపోతే జాతర వా తెలి కటు ఫ ఇ ఇంకా మన తెలంగాణలో బోనాల పండుగ జరుపుకుంటారు
మ్
పది ఊర్లో ఉన్న అమ్మవార్లు ఊరి ఊరి పొలిమేర్లో ఉన్న అమ్మవార్లకు బోనాల నియంత్రనా నిర్వహి స్తారు ఇక్కడ అది ప్రత్యేకత తర్వాత అ అది పది రోజులు నెల రోజులు జరుపుకుంటారు అ పండుగా ఫస్టు గోల్కొండ నుంచైతె స్టార్ట్ ఐతది బోనాల పండుగనేది మనకు ఎక్కువగా ఉంటాది మన అది మన స్టేట్ ఫెస్టివల్ కూడా ఇది తెలంగాణ తప్ప ఇంకా ఎక్కడ జరుపరు అది కూడా తెలంగాణ ప్రత్యేకత
ఉ
మ్వాకి పసుపు అన్నామండి
మ్
ఒక కుండలో లేదా ఇంటిలో అన్ని దాని మీద దీపం బెట్టుకొని మారు నైద్యం ఓర్ బెల్లపాన్నాము ఆడయ్ పస్ పసుప్పనము ఇదిగో అంతెసి నైవేద్యం సమర్పిస్తారు అరొజు ఆ మొక్కుకున్న వాళ్ళు మేకలు కోస్తు కోడిని కోస్ ఇవన్నీ చేసుకొని పండుగ నిర్వహిస్తారు
అవును
మీక్ చెప్పండి ఏమనిపిస్తదో ఇందులో
బతుకమ్మ
అ
మే బ
ముకం అనేది పండుగ కాకుంే మన సాంప్రదాయం
కంద మన సాంప్రదాయ పండుగ మంచి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకు కుంట అప్పుడు అందరికి సెలూన్లు కూడా ఉంటాయి కదా
ఆ
పిల్లలకి అందరికి పది రోజులకు మంచిగా సెలబ్రేట్ చేసుకుంటాం
అవును
గుడి పూలు పట్టుకుచులు బంతి పూలు తంగారు పోవం ఇవన్నీ తీసుకొచ్చుకొని మంచిగా పెద్దవాతుకమ్మ చిన్న బతుకం వేరుస్తాం పూలతో గౌరమ్ అని పెట్టుకుంటాం నైవేద్యంగా ఆ సత్తులు పెట్టుకుంటాం
అవునండి
చట్లు పెరిగనం బస్కాయ వెడతాం తర్వాత ఓకే అండి థ్యాంక్ యూ అండి